వినిపిస్తుందా
ఆ చెప్పు
ఏమైందా దగ్గు జలుబు గా ఉన్నట్టు
ప్చ్ నార్మల్లానే ఏం లే నార్మల్గానే.
తిరుమల ఏమైంది అంత నిరసంగ మాట్లాడుతున్నావ్.
తిన్నావా ఆ
లేదు తిన్లా
ఏమైంది నికా
ఏం ఇప్పుడు ఎవరు తినేది గిన్నెలు కడుగుతున్నా పొద్దున తిన్న ఓక్స్ లో
ఆ
నే పొద్దున్నా ఇంకా పోలే కింద కా
ఓలా
ఊహూ
హ్మ్ ఆ
చూసే వాళ్ళంతా ఏం చేస్ నా
ఫోన్ చుసుకుంటాను
నేను ఫోన్ చేసాను నాన్న ఇది, నా దాంట్లో బ్యాలెన్స్ లేదు కదా
ఏ అవునా అప్పుడు ఇందాకే ఫోన్ చార్జింగ్ పెట్టి పై పైకి ఏమో పోయిన
ఆ అదేనండి నీకు ఫోన్ చేసా మురుచిత కూడా ఫోన్ చేసా ఎప్పుడు ఆ ఏడు ముక్కాలకే చేసా
నేను లేను ఫోన్ ఛార్జింగ్ బెట్టి బయటికి పోయాను బయట పైనున్న
ఆహ పైక మేనే
ఊరగానే పోయిన
ఆహా మ్... తిన ఎవరు
ఎవరి తినలే మ్
ఏంటమ్మా ఎందమ్మా విశేషాలు
చెప్పాలి నువ్వే
ఆ సరే గాని రేపు కాలేజీ కి రావా
ఎందుకు రాను
వస్తావు కదా అసైన్మెంట్ లేదాంట న్.. రాసారా
నేను ఎంరాయలే నాకు తెలీదు ఏ
అదే ఏం చెపలేల
ఔనా...
ఎనిమి మూత్రల రావట్లేదు గట్టి ఉన్నాయా మరి అమ్మ బంతే
ఆ..
నంది ఏం చేస్తున్న
ఏం చెయ్యలా నాకు తెలియదు
ఏం చేయలే నీకు తెలీదా ఏం ఎందుకు తెలీదు
ఏమో
అంటే మాట్లాడలేదా ఇంకా
అదే రేపు మాట మాట్లాడు
ఓకే.. మీ తమ్ముడు బాగున్నాడా
బాగున్నారు మీ తముడు ఆ..
ఏ.. ఎక్కడ ఉన్నాడు మీ తముడు నార్మల్ గా అన్నయ్య ఇంటికాడి నుంచి పోతాడా స్కూల్ ఇ
మా ఇంటి దగ్గరే స్కూలు నిమిద్దరం ఒకటే స్కూల్ ఒకటే కాలేజ్
ఆ ఇప్పుడు కాలేజ్ ఆ స్కూల్లోడా స్
ఇంటర్ ఫస్ట్ టీ ఇయర్
కాలేజా
ఆ అక్కా అడిగియ ఎదో అడిగిన అంతే ఓకే అనింది రాస అండి ఇంకొకే ఎగ్జామ్ ఉంది మా అన్న
ఆహా
ఆ చెప్పు ఇంకా ఎగ్జామ్ ఉంది వాడికి కెమిస్ట్రీ బ్యాంకు పని ఉంది కాకపోతే ఆ నేను ఈయ్య ఆ అయిపోతే ఇగ హాలిడేస్ నెక్స్ట్ నెక్స్ట్ ట్యూస్డే ఉంది
ముహు ఏన్మాత్ర రాత్రకు ఉంద ఏంది ఆడ రచ్చరచ్చ గుంది
రూమ్ల మాట్లాడతండ్రు బ్యాంకిలో అకౌంట్ పెట్టాలె
ఏంటమ్మా చెప్పు ఫొన్ చేశాను మే సబుద బస్ లో ఉన్నప్పుడు ఫోన్ చేసె నాకు
ఆ
చేస్తే చేయనీ అన్నది సరే ఇప్పుడు నార్మల్ కాల్ చేస్తే ముందు శ్రీలత తో మాట్లాడతాం
ఈవినింగ్ ఫోన్ చేస్తే
నీయన్నీ అయిపోయినయ
ఇంకా ఆరున్నయి
ఆరేనా అన్ని అయిపోనయ
నాలుగుకి ఐదు కాలు కట్ ట్టే అయిపోనయి జీరో వచ్చింది
నేన్ వేయి గలను అయితె ఆరు కోళ్ళు పేట్టు అవును ఇంకా అయ్యే తొమ్మిదున్నయి అబ్బా చల్లగాలే రావట్లే మేడకాయ్ నొప్పి వచ్చేస్తుంది అబ్బా మా మీది పైకి వచ్చాము ప్రశాంతంగా ఉంటుంది చల్లగా రోంచెపు ప్రశాంతంగ నిలబడి మిద్ది పైన మేడకయ నొప్పి రానీకుండా మిద్ది పైన కూర్చొని నిలబడ మాట్లాడాల అబ్బ ఇప్పుడు చప్పు డార్లింగ్ ఏం సంగతులు ప్పటిదాకా రెండు నాలుగు రెండు గిన్నలు కడిగేసాను. వచ్చేసాను ఇప్పుడు ఇప్పుడుదా మేడక మీ ఇడ వెట్టుకొన్నెవ్
ఫస్టె కదా మీ ఏం కాదు కదా
ప్రశాంతంగా మెదిపైకి వచ్చేసా హ్ చెప్పు డార్లింగ్ ఏంటి విశేషాలు ఎలా ఉన్నారు. అందరు బావున్నార
వాళ్ల పాపకి ఎనిమిది నుంచి వాళ్ళు చేసే వాళ్ళు చేయ్యకుండ చేసేవాళ్లు కూడా, చేసేవాళ్లు దాన్నుంచి మాకు ఫోన్ చేసే స్సార్ సర్ మాక్ మళ్ళి చేశాన్ కదా ఆ పిచ్చి పట్టిందా
ముల్ గిట్ మాట్లాడవుకదా. మధ్యాహ్నం కూడా బానే మాట్లాడాలి. ఇప్పుడే అని
ఏం లే ఆరుగురం మాట్లాడుతానం.
నీరసంగా ఉన్నావా
ఆ విచ్చేమచ్చే తినేల్ల అధికా తినాలా తినబుద్దికాలే,
అది ఎందుకు సరిగ్గా చేయాలే ఈ రోజు.
కా పోలే అసలు మెస్ కే
ఆహా అక్కోళ్ళు పోలేదా మీ రూమ్ అక్కళ్ళ హలో. హలో, హలో, హలో, హలో,